హలో అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నాను
అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా ఆ ఇద్దరూ ఎళ్లారా
ఉన్నారు
అహ ఉహు
అలా అలా ఇ మన మాటలు మన ఎవి
ఉహు ఊ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారా వాళ్ళ కూడా అక్కడికి వచ్చారా అంట
హు వచ్చారు మాతో పాటు పెద్దమ్మ వచ్చింది పెద్దనానేమో ఇందాకే ఒక హాఫ్ అన్ అవర్ అయిద్దేమో రాత్రి వచ్చారు
ఉహు ఏం చేశారు ఈ వాలా వంటలు
వాళ్ళు చిక్కుడుకాయ కూర సాబార్ చెరో ఒకపక్క చెడి
ఏంటి ఇవాళ చికెన్ లేదా
వాళ్ళు పసుపు కొట్టారుగా
ఓహో తిన్నారా ఇంకా
ఆ పదహారు రోజు పండగ అయ్యేదాకా తినరు
వామ్మో ఇఎప్పుడు ఏడ ఉందిరా
నేల రోజులు నేల పది రోజులు అయిది అంట కరెక్ట్ గా అది అయ్యేదాకా లేదు నాన్ వెజ్ తలకి ఏని వాళ్ళ సాయంత్రం ఎ ఎట్లైనా సరే చికెన్ వస్తా
అమ్మో మన్ వాళ్ళ కాదు బా యి హ్మ్
కాను తినబుద్దికాద్ ఇట్లే ఏంటి అసల్ ఆదివారంలా నే లేదు నాకు
చికెన్ తినకపోతే అంతే హ్మ్ అవును
అ మా ఫ్రెండ్ గాడు రాక రాక హోంసిక్ శుక్ర వారం వచ్చచ్చా
అ ఆ
వాడినం కలకపోతే వడు ఎస్తాడు ఇవాళ్ళకి మూడు రోజులు అయిపోయింది ఇంకో మూడు రోజులే ఉంటాది ఆ నాకేం కుదరట్లేదు ఇప్పుడు వాని కలిస్తే వాడు తిడ్ పడుదుడు
హ్మ్ అది ఆ కాళి కున్న ఇప్పుడు ఎవరు రారు
ఆ కాల గున్నప్పుడు ఒక్కడు ఉండడు ఫోన్ చేసేవారు ఉండరు రమ్మ ఉండ
హ్మ్
సరిపోతుంది
హ్మ్ అవును ఇప్పుడు వెళ్లాలా ఆడి దగ్గరికి
హ దెగ్గరికా ఏళ్ళను ఆలోపు లేదు నేను పడుకోవాలి పొద్దున పే ఒక్కటే ఉన్నగా
అవునువును హ్మ్ రెండు రోజుల నుంచి అలిసిపోయినా ఆటు ఇటు తిరిగి తిరిగి
ఆ అదే పొద్దునే లేపేసింది మా మమ్మీ వాళ్ళ రూమ్ లా అస్సలు పడుకోకూడదు గోనా గోనా గోనా గోనా గో మ పడతనే ఉంటది హాల్లో పడుకోవాల్సిందే
ఆహా
మా మమ్మీ దెబ్బక్ కి మేం లేచేశాం మీ అమ్మాయి లేచేసింది, ఏంటి ఎనిమిదింటికే
ఎందింటికే ఆ
ఆ ఇంక లేచ్ ఈ ఆ టైమ్ లో తిరుపతామ ఫోన్ చేసింది టాస్కులు చేద్దాం ఏ మాట్లాడుతాం అంత పొద్దున్నే ఆప్పుడే గద లేసాం.
అసలు తను పొద్దున్నే లేసి ఎవరు దొరుకుతారా అని కాస్కొని కూచ్చుంది ఇవాళ్ళ
అదే కదా నాకు చేసింది అ ఇ అనే పెట్టేసా మొహం మీదే తిడుతుంది హా మా మమ్మీ చేస్తే అటేపు తిరిగి మీ అమ్మాయి పో లుక్కేసిన్ హు హు అంది ఇంకా లావలేదని చెప్పింది ఇంకా ఇంక అట్లా ట్లా ట్లా అయింది
హ్మ్ నాకు చేసింది నాతో ఒక మూడు కాల్స్ ఏమో మాట్లాడింది.
ఆ
ఇంకా మా అబ్బాయికి ఇవ్వమంది. ఆడేమన్నా అహా నేను మా ట్లాన్నిప్పుడు అన్నాడు తన ఫ్రెండ్స్ తో చేసి అవగొట్టేసింది మొత్తం అవ్వలేదు ఇంకా పది ఉన్నాయి పదిఅయినాయి చేస్తాడు చేస్తాడంట చేస్తాలే ఇవ్వాళ్తో లాస్టా ఆదివారం ఇవ్వాల్టి దాకా ఉంది అందుకనొక రోజు ముందే వచ్చిం ఆ నాలుగైదు రోజులు అన్నాడుగా ఇవ్వాల్టి దాకున్న కుందయితే
అయితే ఇవ్వాళ తో లాస్ట్ వాడికి నాకు రేపు ఉంటది అప్పుడు ఐదు రోజుల చేయమను వాడ్ని మళ్ళీ ఎందుకు పోగట్టుకో
ఆ ఓకే అదే చెప్తుంటే ఏందో, ఒళ్ళు బద్ధకం హ్మ్ ఇప్పుడు చేత్తా కాసేపు చేత్తా హ్మ్ హ్మ్
ఫోన్ లో మాట్లాడుతర అయిపోతాయి గా డబ్బులు వత్తయ్ చోలం కాదు
అంతే ఎన్న మలేక ఏ తం అది అయిపోయినా రా అయ్యా అనుకుంటే ఇంకో నాలుగు ఎగస్ట్రా ఏశారు నాకు
ఆ అయిపోయికుంట వాడు యాడ్ చేస్తాం నాది అయిపోతుంది మళ్ళీ ఎన్ని ఇస్తాడో నాకు ఎవరినిఎతుక్కోల్ల లేను మనం అయిపోతున్నాయి తిరుపతి అంతా అయిపోయింది
ఊరిపేరు ఊరిపేరు ఆమెక్యా ఆమెకేమన్నా రెండు ఎగస్ట్రా పన్నయిఅంటా మామ్మాయికి రెండ ఎగస్ట్రా పన్నాయె
ఆ
నాకే బంబర్ ఆఫర్ నాలుగు పన్నాయ్ ఎగస్ట్రా
వి ఐ పి స్కీ అంతే ఏమో
మా అమ్మయికి రేకచక్కతెచ్చాక అటువంటిది అయిపోనియా
హాస్టల్ కి అమ్ముతావా మామొల్ టైమ్ లో పుట్ బుక్ చేసుకోండి చక్కగా అందరికీ అప్పుడే చెప్
అయిపోయాయామొ
పోన్ లే మా మమ్మీ కన్నా మనక్ ఇంకా ఎక్కువ వస్తాయ్
ఎక్కువ వత్తాయ మరి ఎలా ఇస్తాడో అస్ సలు
ఏమో మనం అసలు ఏదేదో మాట్లాడుతున్నాం వాడు జొప్పింనయితే లేదు ఏదో ఫార్మాలిటీకి మాట్లాడాలని మాట్లాడడం పోయినాం
ఊ అవును
కాళ్ళో వాళ్ళు చెప్పిన ఏదో ఒక రూల్ బ్రేక్ కావల్సిందే
ఊ
అంత కరెక్ట్ గా మన వల్ల కాదు
అవును అదే ఏదో టాపిక్ లు ఇచ్చాడు అయి మాట్లాడు
నా ఎక్కడ మాట్లాడు
అంతే ఆ
హ్మ్ ఆ మళ్ళ అయి మనకన్నా ఘోరంగా చాలా మంది ఉం డే ఉంటారులే.
అంతే
మ్ అలా అనుకొని మొన్న గడి పేట
అంతే అంతే మ్మ్
ఏం చేస్తున్నారు?
ఏం చెయట్లేదు మాది ఏమన్నా ఎగ్జా రాయడానికి అప్లై చేస్తున్నాడు అది నెట్ స్లో గుండి తిరుగుతా ఉంది.
మ్మ్ హు పక్కన వైఫై ఉంది కదా.
ఆ అదే స్లోగా ఉంది.
హ్మ్ హు
అదే స్లోగా ఉంది సరేని మళ్ళీ బ్యాలెన్స్ చేయించా నెట్ బ్యాలెన్స్ అది కూడా తిరుగుతానే ఉంది.
అప్పుడు వైఫై ఆఫ్ చేసి ఆన్ చేయాల అంతే, అంతకు మించి ఏదుండదు.
హ్మూ
చ్చం మనం.
మ్మ్ బయిట కూచుంట టావా చెత్త మ్మ్
మ్ ఇంకేమి సంంగతి. అనాల బ అస్కార కార్ కారు లేదు
బ
హలో
ఆ హలో
మ్మ్ ఉప్పుడే ఎళ్ళిపోయారు ఆ
మ్ హు
ఆళ అబ్బాయి ఇందా బయటికి కార్లాఎల్ త నాతో మాట్లాడి నేను ఎక్కడికి ఎళ్ళట్లా ఇంట్లోనే ఉన్నా అని చెప్పాడు ఆడు నాకు. ఇందాక అది
మ్ ఇప్పుడు కార్లో ఎళ్ళాడంటా బయటికి
కార్ తీసుకొని ఆడికెళ్ళాడు ఆడు ఎక్కడికి అంటే నేను ఎక్కడికి వెళ్తున్నా ఏం లేదే అంటున్నాడు నా కార్ ర వే సౌండ్ నినపడుతుంది ఆ కార్లు ఉడితవడం ఇప్పుడు వచ్చే వాయిస్ లో క్వాలిటీ అట్లా ఉంది
ఉహు
ఆహా
అ బాగాయింద ఫంక్షను
హూ ఏముంది వాళ అవడానికి బాగా నా అయింది బాగాయింది
హు
బాగా చేసారు హల్లేగ అంత ఆ డెకరేషన్ ఉంది పల్లెటూళ్లలు కూడా డెకరేషన్ అయితే
హు డెకరేషన్ వాళ్ళకి ఇస్తారుగా వాళ్ళు ఇవ్వలేదా వాళ్ళకి ఇవ్వలేదా బయట వ
అ లే అనుకున్నారో తెలిదు మనకి
ఊహు
డెకరేషన్ అయితే అసలు ఏం బాలలేదు ఎంతోరెండు హాట్లు వేసాడు మధ్యలో ధర్మకోల్ తో కట్ చేసి దానికి కర రంగు పూశారు
ఆ
దాని బదులు బయట అట్లా దొరికితే సిఎన్జి కటింగ్ సిఎన్ సి కటింగ్ ఎంతయితే ఐదుఅందాలు అయితేమో
హు
అవి పెట్టుకోకుండా అవి ఒకటి షేప్ లో లేవు
ఆ ధర్మాకాల్ అంటే సరిగ్గా రాదుగా కరక్షేప రాదు
కంటే రాదు వాళ్ళ డిజైనర్లే అలా
ఆహ హు
కమడి అసలు
ఆ ఏదో మామ్మ అనిపించి ఉంటారు
ఆ అంతే ఉంది ఫస్ట్ ఆడితే మళ ఎంగేజ్మెంట్ లేదని చెప్పారంట ఇప్పుడు చెప్తున్నారు ఇందక ఎక లేదా అన్నారు పెద్ద అమ్మాయి చేసాం కలిసి రాలేదు అందుకే మ చెయ అన్నారు నా మళ్ళీ ఉంది మీరు మాత్రం పెళ్ళీ ఎ. ఎంగేజ్ మెంటు మా అమ్మాయికి చే.
త్రీ సెవెన్ ఫోర్ ఫోర్ ఫోరే ఉమ్.
ఎవరిది.
అట్లా ఓటిపి.
అహ ఓకే ఎగ్జామ్ కి అదే అర్థమైంది అర్థమైంది.
ఉమ్.
ఆయ్.
ఉమ్.
మా అమ్మాయి చేస్తా అంటు తగ్గద పేల్ అయి. తేలేదు. మీరు ఏదైనా చేసుకున్న అని జెప్. వొచ్చేసారంట.
ఉహు.
నేను వొలే ఇగ ప్రయ్ తెగట్రోల్లు చేస్తున్నారు వాళ్ళు మా మమ్మీ చెప్పిద్ధి నీకు మొత్తం.
వాళ్ళ మమ్మి బిజీ గుంది గ మమీ. కొత్తగానే.
ఇప్పుడే ఎళ్ళారు అందరు. ఏళ్తున్నాం కొద్దిసేపట్లో మేము కూడా, వెళ్తే అప్పుడు స్టార్ట్ అయితది ఫోన, నీకు ఆ ఊరామకి.
ఆ.
సరే ఉంటన్ మరి ఇస్. సార్ నేన్ జెయనా.
అ.
ఈసారి నేన్ జెయనా.
ఆ చెయ్.
ఆ.